హలో
హలొ హలో
హలొ హలో
వాయిస్ బ్రేక్ అయితుంది
హలో హలో హలొ
హలో హలో
హలో
లో హలో
హలో హలో మీరు హాస్టల్ హాస్టల్ లో ఉన్నారా జస్ట్ ఒక ఎగ్జామ్ గురించి మాట్లాడతాను ఏ ఇయర్ నువ్వు
హలో చెప్పండి
ఏ ఇయర్ నువ్వు
సెకండ్ ఇయర్
సెకండ్ ఇయరా ఓకే ఓకే సెకండ్ ఇయర్ ఆ ఎగ్జామ్స్ ఎలా ఓకేనా పర్లేదా ఎలా ఉన్నాయి పేపర్స్ అయ్యో ఓకే
హ
అ మీ కాలేజ్ లో ప్రాపర్ గా అన్ని చెప్తున్నారా ఎట్లా అని తెలుసుకుందామ అని కాల్ చేసా
ఫ్యాకల్టీ గురించ లేదా కాలేజ్ గురించా
ప్లస్ కాలేజ్ గురించి ఫ్యాకల్టీ గురించి ఎలా చెప్తున్నారో కాలేజ్ ఆర్ ఫ్యాకల్టీ
ఫ్యాకల్టీ కొంచెం కొంచెం
వన్ ఫస్ట్ సెమిస్టర్ లో ఎలా రాసవు బా రాసావా ఎగ్జామ్స్
ఫస్ట్ సమిస్టర్ మోత్తం బానే రాస
అవును అ
మీరే కాలేజ్
హలో
హలో
నే మళ్ళీ చేస్తాను